ఎంటీ మళ్ళీ చేయుమంటే చేయలా
నీకు చెయమన్నావా లేకపోతే ఏం పెట్టేసావ్ నాకు అర్ధం కాలా
అదే నాకే చెయమని చెప్పా నేను
అవునా నార్మల్ కాల్ ఏ అన్నది
అదేలే ఆమె దగ్గరికి వెళ్తే నార్మల్ సినిమా చూస్తున్నాము అప్పుడే మూడింటికి వెళ్ళాము అప్పుడు వండుతున్నాం చికెన్
హ
ఉ మరి తినేసి బయటకి వెళ్ళాడు మేమే సినిమా చూస్తున్నాము అ టప్ప అం కింద పడ్డాడు సైకిల్ మీద నుండి
అబ్బా
దెబ్బ మూతి పగిలింది గుండు తగిలింది చయ్ రాసుకుంది
గట్టిగానే తగిలిందా
ఆ ఎల్లగానే వాడికి దెబ్బ తగిలింది అని ఏడవట్లేదు
ఆ
మమ్మీ కొట్టమాకు అన్నాడంట అక్కడ ఉన్నొల్లందరు కొట్టదు టెక్ బ్రిత్ టెక్ బ్రిత్ అన్నాడట
అట్టుంటాయి మరి కమ్మలతో
ఎం బాగా పిల్లాడు కింద పడ్డాడే బ్లెడ్ వస్తుందే అని ఈసారి పడకుండా ఉంటారు
అయ్యో
హ్ చిన్న టెన్షన్ బట్ట అందుకే పెళ్ళి పేళ్లలో
అలాగే అంటరు ఆ టైం ఓతే బొడవడా ఎద్దరేసింది ఇదురేసింది అంటారు
అవున్లే ఎడ మ అంత ఫీ గొత్తాయి మరి ఎ
అప్పుడు అంతే ఇంకా
అ హా వాళ్ళు వోచ్చేటప్పుడు గూడా ఫ్రీగా రారు అప్పుడు గూడా డబ్బులు ఖర్చులు పెట్టుకొని ఓ. తరు హూ
ఆ టైమ్లో అనిపించిద్ది డబ్బుల కంటే హెల్త్ ముఖ్యమని
నాకు ఇప్పుడే ముఖ్యమాఏ ఇంక అప్పుడేఉంది
అప్పుడు నికిచ్చేస్తాలే చచ్చిపోతరే నీ చుట్టూ ఉన్నోళ్ళు.
ఊ
ఉ వకిచ్చ చేస్తా ఇంకప్పుడు
అవునులే
ఉ
ఉ ఏమి ఇంకా
మోత్తానికినికి యుద్దాలై ఒచ్చారు బయటికి
ఆ నేను నిన్న వొచ్చేటప్పుడు ఓ ధర్నామ్ జూసా.
ఏం జూసావ్.
హు చెప్తాలే తర్వాత.
హ
ఉఊ
ఏంచేస్తున్నారు ఇళ్ళు
ఏంచేస్తున్నారు ఆ పొద్దున ఎలా తో టైం పాస్కు చేసా ఇక రేపనుంచి ఎల్త నేను
జుమ్ము జుమ్ము. వాడండి మంచి ఫిట్నెస్ రావాలి దెబ్బకి అందరికి
ఆ నాకు వచ్చిది నేను అట్ చేస్తాను కూడా నాకు ఆడున్నాయి ఏ నేను మయలే పోతున్నా అవి నాకంటే బరువు ఉన్నాయి
అలాగే ఉంటాయి మరి. అయి మోతనే మరీ తగీద్ నువ్ అయి మోయగూడద్
డంబుల్స్ కేజీ దక్కున్ బట్టచ్చు డై టూ వన్ ఫైవ్ కేజీ పెట్టాడు.
అందులో ఇంకా లావు ఉన్న వాళ్ళు ఉన్నట్టున్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని పెట్టినట్టున్నారు వాళ్ళు
అంటే నేను లెక్క కాదా నేను కడుతున్నా ఫీజు
నువ్వు డంబల్స్ కాదమ్మ ఏసింది అక్కడ అవి ఉన్నాయి కదా వాకింగ్ అయ్య ఎయించుకోవాలా.
డంబెల్స్ కూడా మోయ్యాలి అప్పుడే వెయిట్ మోస్తురు
వెయిట్ మోయాడనికి కదండి అయి బొర్రా తాగ్గడానికి అయి
నీ బొంద మాజిల్ ఫిట్నేస్ అవి నువు అవి చేస్ సో నీ ఫుడ్ బట్టి ఉంటది నువ్వు సన్నగా అవుతున్నావా లావ్ అవుతున్నావా అని
ఉ నేను తగ్గుతా నువ్వు లావు అవుదు గాని
ఓయమ్మ అప పక్కకెళ్ళ ఆడకో అటేళ్ళు ఎటెళ్తావ్
ఇకడెక్కడ ఏళ్ళం ఇంట్లోనే ఉంటాం
హుమ్
ఏం వండారు ఇవాళ
ఈరోజు చికెన్ బాగుంది కానీ కా నాకే కొంచెం కారం ఎక్కువ
పర్లేదా టేస్ట్ కి
బానే ఉంద్ స్టార్టింగ్ లో ఏదైనా బానే
స్టార్టింగ్ లో అంటే మనం వచ్చింది ఇప్పుడే గదా ఇంకా ఉన్నారుగా కొంతమంది వాళ్లు
అయినా సరే ఇప్పు నువ్వు కొత్త చోటు వెళ్తావ్ కొత్తగా ఉంది కాబట్టి నచ్చిద్ది అదే రోజు తింటా ఉంటే
అదేలే మొన్న ఒక అమ్మాయి చెప్పింది గా అప్పుడప్పుడు తింటే బాగానే ఉం ప్రతిరోజు తింటేనే నచ్చదు వాని
మ్ అంతే మరి ఆన్లైన్ ఏమి ఇంకా
యవుంది ఏదో ఎతుక్తున్నాడు ఇడు ఇక్కడ ఒచ్చి
ఏంటీ
ఏదో ఎతుకుతున్నాడు తవ్వకాల్లొ
అవునా మీ అబ్బాయా
పెళ్లి అన్నందుకూ ఈ చుట్టు చుట్టూ తిరిగి ఎతుకుతున్నాడు అటెళ్ళు డిస్టబెన్ గా ఉంటది అన్నందుకు చుట్టు చుట్టూ తిరుగుతు ఎతుకుతున్నాడు ఏంటో మరి ఇక్కడ
ఊ మౌవ్డ్ కాయిల్ తీస్కురా అక్కా
ఉ తెస్తా
ఉ నిన్న నేను గొనుకుంటా అంటె హరి అక్క ఏయ్ వద్దు ఏమోద్దు దా అంది
అయి బాలేదు కదే బావ అంత చెండాలంగుంది
ఊ
ఆ చూస్తాను అంటే ఒచ్చే ముందు ఒచ్చే రోజు ను తెస్తే నలిగిపోతాయ్ అనుకో
ఆవును నలప్మాకు నలుపుతె తిన్ను ముందే చెప్తన్న అది త్యమన్ నువ్వు గాడు నేనే అన్ న్నవనుకో గొ అరుత్తా
పచ్చికాయిల్ ఎవడు అమ్మడు వానికీ
పచ్చి అంటే మరీ పండిపోయినయ్ కాకుండ కొంచెం ఉంటయి గదా పచ్చి పచ్చిగా గట్టిగా
అదే అయ్యె చూడాలి మార్కెట్కెళ్ళాలి ఇంకప్పుడు
ఊ
ఈ టీ గోల అయిపోయి శాంక్షన్ చేసేస్తే ఇంగ నాకు చెప్పాలి అంది
ఆ నే పు మెత్తయి తిన్ను ఎందుకంటే పొరుగులుంటయ్
మ్
ఇప్పుడు నెను మెత్తటి కాయన్ తిన్ను బా
పురుగూ చెట్టుకాయకే ఉంటదే చెట్టుకాయక్ కె పురుగు పట్టింది చెట్టు మీద పండుతాయి కదా చెట్టుకి పం కాయ కి పురుగుట్ది ఈళ్ళ దేగ్గర కొన్నాగాయలు అంత సీన్ ఉండ్దూ అళ్ళే మందేసి పెంచుతారు పండితారు
నా గూడా ఏదోప్ప మందేమమ్మీ
ఎంతో పండుతవా
ఏదోకటి అయితది లే
అది రాసావా ఎంతకి తలకి
నా గుండు మీద జుట్టు ఒచ్చింది
ఉ సర్లే పోన్లే ఒ అది రాసావా ఇంతకి
ఓస్మల్ రాసా నైట్ తల స్నానం జెసా నాకేమో తల దురద పుడ్తుంది
ఇది మా చెల్లి ఏదో చెప్పిందే తలాకి జల్లేడు ఉండిద్దంట అది రంగేసినట్టు ఉండట్లా చక్కగా బ్లాక్ ఒస్తుంది హెయిరు
ఏమో మళ్ళీ అది రంగు అయితే
రంగు కాదు అది మా చెల్లె అసలు అలాంటివి వాడదు ఆ దానికి ఏదన్నా ఐ
ఆ మరేందా గోరింటాకా
కాదు నీకు పెడతాను ఉండు అది లింకు
ఆ పంపిచ్చు నేను చూస్తానూ ఈ అద్దంలో ఏంటి నేను మంచిగా అందంగా కనిపిస్తున్నా తెల్లగలేను గానీ కొంచెం ఏదన్నా ఫేస్ గ్లో గా ఉంది
నీ ఎంకమ్మ నువ్వు ఎప్పుడు లేవు
అమ్మా అద్దాలని నమ్మకూడదని నాకు ఇప్పుడే అర్దమైంది తల్లో
అదా
ఆ ఏ అద్దంలో మంచిగున్నా ఆ పక్క అద్దంలోకి ఎళ్తే నా అంత చండాలంగా ఎవరూ ఉన్నట్టు ఉంది
ఆ అంటే లైటింగ్ పడుతుం అట్ట లైటింగ్ లేకపోయి ఉంటది అందుకే నీకు అలాగ కనపడుతుంది
అవును లైట్ నా మొహం మీదే ఉంది నా ముక్కు మెరుత్తుంది కూడా
మరి అది లైటింగ్ ను బట్టే ఫేసు
ఉమ్ నీ క వాష్ రూమ్ లో ఏం పెట్టుకోవడానికి ఖాళీ లేదు మధ్యలో ఊహా పెట్టుకుంది పైన నేను పెట్టుకుంటా కావాలని నీకోసం షాంపూ బోటిల్ కి ప్లేస్ ఇస్తా నేను
ఊ ఊహా నువ్వు నేనా
ఆ
ఆళ్ళు పైకెళ్లారా
ఆ
ఊ
నీ వల్లే నే అన్నీ తప్పు తప్పుగా మాట్లాడుతున్నా సరేలే మళ్ళీ చే
నా వల్ల ఎందుకు
సరేలే మళ్ళీ చెయ్యి కాల్
నేను జేస్తాను
ఆ